హలో
హలో నమస్క నమస్కారం అండి ఎలా ఉన్నారు
ఆ నమస్కారం అండి బాగానే ఉండి న్
ఏం చేస్తున్నారంండి
స్తా చూసలేదండి
ఊ ఈ మ ఈ మధ్య వాతావరణం ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నం
ఈ మధ్య ఎండలు బాగా పడుతున్నాయి మీకు ఎలా ఉన్నాయి ఎండలు
ఆ బాగాం వుంది చాలా బాగా ఉంటున్నాయి ఎండలు నిన్న నిన్న రాత్రి ను తే గాలి ఎక్కువ ఈసింది
ఆ మాకు గూడ నిన్న రాత్ర రాత్రి బాగా గాలి వీచ్చిందండి మేమో పెద్ద తుఫాను వచ్చిందేమో అనుకున్నాము చాలా గాలి కొట్టడం స్తంభాలు పడిపో టం చెట్లు విరిగిపోవటం చాలా జరిగింది మీకు ఎలా జరిగింది మీ ఊర్లో ఏమండి మీ ఊర్లో ఎలా జరిగిందండి వాతావరణం ఎలా ఉంది రాత్రి
అంటే రాత్రి ఇంటిలో వాళ్లు వచ్చింద్
ఆ గాల్లనా
గాలి వర్షం దుమ్మ పడడం కలల్ లో
మ్మ్ టైమున బయట ఉన్నారా ఇంట్లోనే ఉన్నారా
బయట పనుకున్నాం ఈ ఎండకి లోపలేడ పన్కుంకుంటాం అందుకని బయట పన్కున్నాం
హు హుమ్మ్ ఏసి తీస్ పోలేదండి
లేదండి తీస్కోలా
హు
మీరు బయట కొనుక్కున్నారా లోపల పన్కున్నార అ
మేము లోపలే పనుకున్నాం మేడం ఏసీ ఉందిగా
మ్మ్
ఏసీ వేసుకొని మా అబ్బాయి నేను మా అమ్మ మా నాన్న అందరం లోపల పనుకున్నాం చాలా చల్లగా ఉంది తీరా చూస్తే బయట ఏమో మెల్లగా సౌండ్ వస్తుంది ఏదో తగిలి తగులుతున్నట్టు ఎంద అని ఓపెన్ చేసి చూస్తే వర్షం పడుతుంది గాలి ఇంటికా బయట తారేసిన బట్టలు మొత్తం ఎగిరిపోయినాయి ఉదయానే మొత్తం తీసి మళ్ళి వడిగింది మా అమ్మ పాప్ చాలా కష్టపడుతున్నా
ఆ
మ్మ్ ఏం చేసారండిఇవాళ వంటకాలు
హ్మ్మ్ చేే అ దవస క అయ దూరవంట
పండగ తర్వాత దోసకాయ కూరేంటండి మరి విచిత్రంగా హా
ఆ
పండగ తర్వాత దసకాయ కోర ఏంటి పండగ
అంటే మేము పండుగ జరుపుకోలేదండి మా అమ్మయి బాగోల అందుకే కానీ దోస అండుకున్న ఇయ్యాల దోసకాయని వు దాన్ని లో మటన్ వేసి వండింది
ఆహా అలా చెప్పండి ఓన్లీ దోసకాయ ఏమో అనుకున్నా నేను
రాత్రి మా పెద్దమ్మ వచ్చింది కొంచెం ఉంటే అది వేసాం
హ్మ్మ్ మీ అక్కయ వాళ్ళు మీ వదిన వాళ్ళు అందే బీచ్కు చ్చినట్టున్నాను నేను నిజమేనా అది
ఆ వచ్చారంట ఎవరు చెప్పే
ఆ స్టేటస్ లో చూసానండి బీచ్ లో సరదాగా తిరుగుతున్నారు గడుపుతున్నారు హు హ్మ్మ్
హు హు
ఫొటోస్ షేర్ చేశారు లేండి స్టేటస్లో అవి చూసి అడుగుతున్నాను
మా అక్క పెట్టిందా
ఆ చాలా మంది వచ్చినట్టున్నారుగ చుట్టాలు
హు హ్మ్మ్ అంటే నిన్న వాళ్ళ బాబాయ్ మేకాని కోశారు
హు హ్మ్మ్
అల్లా చెల్లల్లు అల్లా కూర్చ
మీ అక్క వాళ్ళ బాబాయి వాళ్ళ
ఆ
వాళ్ళకిద్దరు అబ్బాయిలు ఉంటారు వాళ్ళేనా ఇద్దరు మగ పిల్లలే కదా వాళ్ళకి మీ అక్కాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు పెద్దబ్బాయి ఇంటర్ బీటెక్ అయిపోయినట్టుందిద ఇంటర్ అయిపోయినట్టు
ఏమో ఇప్పుడేమో ఇంటర్ అన్నారు ఇప్పుడు ఏం చదువుకుంటన్నాడు నాకు తెలియదు
ఉమ్ మీ అక్కయయి వాళ్ళ పిల్లలు కూడా వచ్చినట్టున్నారా మీ బావా
అర
బావ చీరాలు వెళ్తార అనుకుంట కదా
ఆ ఇవాళ క్యాంప్నిది మరి ఎల్ళారో లేదో తెలిదు
అదే చీరలకు వస్తామన్నారు రా లేకపోతే కొత్త చీరలు కొనుక్కోటానికి మీ అక్కకి చీరలు తీసుకుంటాము అన్నారు వస్తారేమో అనుకుంటే క్యాంప్కి వెళ్ళారా సరే సరే ఇంకేంటండి
ఏమో అండి నాక్ అంతా తెల్ మీరు చెప్పేది
ఉమ్ అ
చేయలా నే ఫోను మాత్తవి నిన్నటివి చేసాను వాళ్ళు బిజీగా ఉన్నారు అమ్మమ్మ మాట్లాడింది ఇంకా ఆపేసారు వాళ్ళే చేస్తారులేని
హామ్ ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి తగ్గి తగ్గిందా మొత్తము డాక్టరు ఎన్ని రోజులకి రమ్మన్నారు మళ్ళీ
ఎవరికి
అమ్మని అమ్మని అమ్మకి తగ్గిందా
ఆహా ఆ కొంచెం పర్వాల ఇవ మధ్యాహ్నం కు చెం నప్పు ఉందంట
ఉ అ అదే ఎన్ని రోజులకి రమ్మన్నారు మళ్ళీ
ఏం చెప్పలేదంట దీనికే తగ్గిపోయిద్ది చాలా వరకు ఇంకా రావడం వ ఏం లేదన్నా వాళ్ళ ఇష్టం ఇంకా ఎక్కువ నొప్పి ఉంటే వెళతారు లేకపోతేలే నారా ఇప్పుడు తరేమో
స్పెషలిస్ట్ దగ్గరే చూపించుకున్నారా లేపో లీకపోతే నార్మల్ డాక్టర్ దగ్గర చూపించుకున్నారా
నార్మల్ డాక్టర్ ఏమో నాకు తెలీదు మా అమ్మ
హమ్
అవును
దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరే చెక్ చేయించుకోవాలండి ప్రతిసారి నార్మల్ దగ్గరకి వెళ్త
అంటే పిల్లలా హాస్పటిల్ పక్కన పిల్లల హాస్పిటల్ ఆ
ఫలానా దానికి దానికిద వాళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు వాళ్ళు దగ్గర చేయిు కుంటేనే తగ్గిది
హలో
ఉమ్ చెప్పండి నాన్నగారికి ఎలా ఉంది
ఇప్పుడే కొంచెం కొంచెం ఇప్పుడేమంత లేదు తగ్గింది చాలా వరకు కంటి దగ్గర మాములుగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు చూపించుకోవడానికి వెళ్తానన్నారు మరి
ఆమ్
ఏం చేస్తున్నారు ఇంకా బాగున్నారు అందర
బాగున్నారండి ఎండలు విపరీతంగా ఉన్నాయండి మరీను అసలు చమటగా మె మొత్తం ఒళ్ళంతా చెమటకి నిండిపోతుంది పని దగ్గర
ఆమ్
హమ్ సాయంత్రం అయ్యేసరికి అసలు ఒళ్ళంతా చెమట చెమట చెమట నిద్రపోటానికి కూడా ఉండట్లే అదే వసన వస్తుంది
ఆ
మీ ఊర్లో ఎలా ఉంది మేడం వంట ఎండలు కరంగా ఉన్నాయా లేకపోతే నార్మల్ గానే ఉన్నాయా ఎండలు
ఆ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు పర్వాలా నిన్నటి నుంచి
నిన్న పండగ కదా అందుకని తగ్గినట్టుడి వాళ్ళు విపరీతంగా ఉన్నాయి ఇళ్లలో వేడి కదా అది కాకుండా ఒక్కపోత కొక్క కూడా ఉంది గాలి కూడా రావట్లే ఎండకి
హ్మ్మ్
ఆ ఎండకి గాలున్నా గాని వేరుగా ఉందింది కానీ ఎండగాయ గాలి లేదు ఏమీ లేదు ఉక్క పూతగా ఉంది అసలు ఫ్యాన్ వేసుకుంటేనేమో వెచ్చటి ఆవిరులు వస్త హ్మ్మ్ ఇంట్లో
వర్క్ లేదా ఇప్పుడు మీకు హలో
వర్క్ వర్క్ ఏం లేదు మేడం ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాం పండగ కదా పండగ సీజన్ ఎవ రా లేదు పని వర్క్ కూడా ఏం లేదు వాడు ఉన్న ముగ్గురులో ఇద్దరు ఉన్న ముగ్గురులో ఇద్దరమే వచ్చాము ఒక సెలవు పెట్టుకున్నారు హ్మ్మ్ నిన్నెందుకు రాలేదు ఏంట నిన్న ఎందుకు రాలేదు ఏన్నా అని అడిగారు
ఆ
అడిగి మీకుస్ట్ప్పుడు కావాలంటే అప్పుడు సెలవు తీసుకున్నారు అడగటం లేదు ఏం లేదు ఒక మాట ముగ్గురు చెప్ పోవాలి కదా మీ అంతట మీ ముగ్గురు సెలవు తీసుకుంటే ఎలా అని అడిగారు హ్మ్మ్
ఉమ్
పరిస్థితులు మా పరిస్థితులు ఏమో వాళ్ళు అర్థం చేసుకోరు
పండుగ పండుగాని వాళ్ళకి తెలీదేందీ
పండుగ అయినా కానీ వాళ్ళకి చెప్తే ఆగాలంటండి మే ఏం చేద్దాం అట్లా ఉన్నారు అబ్బాయి ఏం చేస్తున్నానండి ఆహా
పాలిస్తే పడుకున్నాడు
ఏమన్నా తిన్నాడాండి అబ్బాయి
నిన్న ఇవాళ కొంచెం తిని కొంచెం ద్రాక్ష తిని పండుకున్నాడు
ఉహు అంతా ఎండలో కూడా ఎలా పనుకుంటున్నాడండి ఆహా వెయ్యేలా ఫ్యాన్ వేస్తే కొనుకుంటాడా ఎండ్ అయినా కానీ ఉహు నిన్న పిల్లలని కనే ఇగ వాళ్ళకి మాత్రమేమి తెలుసు ఊ మొదట అబ్బాయి ఏం చేస్తున్నాడు పెద్దబ్బాయి
ఆ హలో ఉ పెద్దబ్బాయి వాళ్ల దగ్గర వాళ్ల నాన్న వాళ్ల నాన్నమ్మోళ్ళ దగ్గర దగ్గర ఉన్నారండి నేను మా అమ్మోల్ల ఇంటికి వచ్చాను మా అమ్మకి బాగో పోతే ఆ ఆ
ఉ తింటున్నాడా లేదా కనుక్కుంటున్నారా
ఓకే తీర్స అ
మీ పెద్దబ్బాయి తో తింటున్నాడు లేదో కనుక్కుంటున్నారా పెద్దబ్బాయి తింటున్నాడా లేదా కొనుక్కుంటున్నారా అని అడుగు
ఇంకా చేయలా నేను మధ్యాహ్నం పనుకున్నాను నేను అన్నమే తిని గ్యాస్ వచ్చినటుంటే చేయాలి ఇప్పుడు
సరే అండి అయితే ఉంటాను మరి ధన్యవాదాలండి
ఆ
చెప్పండి
బాయ్
బాయ్
ఓ